ఊ నా
ఏం జెయ్యట్ల్య
తిన్నావా లేదు పోలేదు బస్సు రాలేదు
అవునా ఇంకా రాలేదా
ఆహా రాలా
ఎప్పుడుొస్తాది మామొలుగా వచ్చేస్తాది గదా వన్ టెన్ కంతా
రావాలి కానీ ఈరోజు రాలేదు
అవునా మరి లంచ్ బాక్స్ తెచ్చుకోలే గదా
తు ఆకలేస్తుంది కడుపు నొప్పి
అవునా
ఉహూ ఊ
మరి అక్కడ క్యాంటీన్ ఏమన్నా ఉంటాయ్ గదా ఆడ తినొచ్చు కదా పొయ్యీ గెస్ట్ హౌస్ ఉంటాది గదా ఆడి
అక్కడ ఏం బాగుండదు ఫుడ్డు బాగుండది ఫుడ్డు
తిన్నావా అక్కడ
ఆ తిన్నా ఒకసారి ఫస్ట్ డే ఇక్కడికి వచ్చిన్ ఫస్ట్ డే తిన్నా
అవునా నే అసలు తిన్నే తినలే ఒకసార్ గూడా
ఓ ఆ రోజ్ ఎందుక్ తిన్లేద్ నువ్వు
ఆ పంది మొహంది ఆ రోజు గొడవ వడింది నాతో ఏ
ఆడే పోయి ఆ పెరుగన్నం ఎత్తి మొహం మీద గొట్టుండాల్సింది
ఊ అసల్ ఎవురన్నా అట్లా అనక్పోయినా ఇప్పుడు నేను ఏంది జెప్పిండేది అసలా ఆ పిల్ల పోయి చెప్ పిండిదేంది
నేన్ షాక్ అసలు నువ్ ఆ రోజు అలా రియాక్ట్ అయ్యే సర్కి
యాక్చువల్గా నాకు బీపీ లేసింది అందుకే తిరిగి నేను వెంటనే అడిగిండేది మళ్ళీ ఆ నేను ఆ పిల్ ఆ పిళ్ళతో మాట్లాడితే పెద్ద వాడు ఎందుకు రియాక్ట్ గావాలేమొ అందుకే నా కోపం ఒచ్చింది నాకే నేను అంత హట్ అయేదాన్ని గాదు నా పైన అర్ ఎందుకు అడ్చాలి నా పైన ఎవురన్నా అరుస్తే నేను అస్సల్ పడ్ను
అప్పు నువ్ ఏం దీర్చేది నువ్ వాన అడకున్
ఎయిడ్చేది ఏందంటే వీడు లేడు
పేరుగన్నం ఎత్తి మొహం మీద గొట్టేయాలి
లేడు వీడె ఇప్పుడు నీతో ఏమో వాడున్నాడు ఆ పిల్లతో ఏమో వాడున్నాడు అని నేను ఒక్కటే ఉన్నా నాకెందుకో సడన్ గా చాలా లోన్ అనిపిచ్చింది
హిందీ
మీర్ ఫోన్ చేసి రప్పిచ్చేదేంది వాడిగ్ దెలీదా తెల్సూ నేను విన్నా మీరు ఫోన్ జేస్ తి వాడు ఆ ఎయిట్ ఫోన్ జేసి రామన్ పిలిచినాడు ఎందుకంటే ఇడికి రా ఫస్ట్ అన్నాడు విన్నా నేను అంతా మీరు ఫోన్ జే ఇసు ఒకరు ఫోన్ జేసి పిలిస్తే వాడు ఒచ్చేది ఏంది ముందు దెలీదా వాడే గదా పొయ్యాడు పిలుచు కొం బొయింది
అవును ఆడ కూర్చోవాల్ గదా అప్పుడు నీ దగ్గర ఎందుకు ఎళ్ళిపోయాడు
నాక్ అదే నాక్ అంటే నేను ఏం ఫీల్ గాట్లె ఒకరున్నారూ వాళ్ళు ఉన్నారు నేను లేనే ని ఫీల్ కాన్ కని పిలుచకొని ఒచ్చింది వాడే గదా వాడున్
అహా ఆడి వరకు ఉన్నాడు కదా
యాడున్నాడ్లే
ఊ
ఒచ్చినాడా మనం మన మనల్ని క్యాడిల్ల్లో పిలుచుకోం బోయినారా ఇంగ ఎళ్పోయినాడు రూమ్లోకి పెద్ద ఫేస్ వాష్ చేయ్యాలేమో మనమే ఫేస్ వాష్ చెయలె ఫేస్ వాష్ చేసి జస్ట్ కూర్చున్నాడన్ ట ఫోన్ ఒచ్చిందంట భొంగు
హూమ్ ఎందుకు ఏడ్చావని కొశన్ జేయలేదా మళ్ళీ
చేశ్ నేనే చెప్పన్ చెప్పన్ చెప్పన్ అన్నంగ లాస్ట్కి చెప్పేశ్న దానికేడ్చలా నేను ఉన్నా కదా అది ఏడున్నాడో అదే నాకుదంతాగా అంటే మేము ముందు నుంచి నార్మల్గానే ఒకవేళ మేము కలిసున్నా కూడా ఏం మాట్లాడేదెం ఉండదు సైలెట్ గుం అందుకన్ నేను చెప్పిన ఇట్లా ఇంగ జనుకోచ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ఏం మాట్లాడుకుంటాం బ్యాచ్ బ్యాచేస్ అన్నారు కదా సో మనం ఐదు మంది ఉంటామేమో వాడితో ఎం మాట్లాలి సైలెంట్గా ఉండాలి వచ్చిన్ ఆ అక్కడికి వచ్చిన తర్వాత చెప్ త్తా మాట్లాడుకుందాం చాలా చెప్పాలి అని చెప్పిన ఇంకా అంతే నేను అన్ని రోజులు వెయిట్ చేసినా కదా మాట్లాడాలని అది అవన్నీ చెప్పాలనే నేను ఫోన్లో కూడా చెప్పాలే అందుకే ఇంగ చాలా ఇదనిపించింది ఆ రోజు ఏడ్ చేసినా
ఇ ఏం కాదులే అప్పుడప్పుడు ఏడవాలి ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఎలా తగ్గియలీ
సిరా ఉంటది కదా ఫేస్ సిరం నేను కూడా వాడాలి
మీదే బాగా కనిపిస్తాయి ఎన్ని రోలు గమనియలే ఇంత దగ్గరగా
అవి అంతే అది ఇది ఉంటది కదా మాస్కు ఇది మోస్లీ చాలా పెయి ఆ పెయిన్ ఉంటది కానది
అది తీసుకుంటన్నా ముక్కుదా నంగా ఉంది నిం ఇన్ని రోజులు గమనీయలే ఇలా ఉందని
లేదా దగ్గర నుండి కనిపిస్తది నార్మల్గా ఏం కనిపియదు
ఇప్పుడు ఇంత ఇదిగా లేదు ఇప్పుడున్నంత మరి బ్లాక్ బ్లాగ్గా ఉంది
మ్
మ్
ఇేంటో ఇంగ చెప్పాలి
ఆకలిగా లేద
ఆకలా ఎస్తానంది పోద్దున కూడా తిన్లే కొవ్వు పట్టి ఒ పెద్ద తెగ ఫీల్ అయిపోయినా
ఎందుకు ఫీల్ అయిపోయావ్
అంటే గ్రూప్లో పెట్టింది వాడే అని చెప్పేసరికి నేను వాడు కాదేమో పెట్టింది అని అనుకున్నాను
ఓ అది ఆలోచించావా నేను ఇంకా నిక్ తిన బుద్ధి కావట్లేదేమో అనుకున్నా
కు అందరికి చెప్పినోడు నాకు చెప్పలేదు నేనే కదా స్పెషల్ కున్నా కాదని తెలిసిందిే
క్ తినడం మానేస్తారా
అంతే
అట్లుండకూడదు తినాలి
అనిపిస్తది కదా ఎవరికైనా ఇప్పుడు చూడు గ్రూపుల అందరికి చెప్పేసి నేను వచ్చిందే వాడు పిలిచినడని వచ్చింది ఇంత మాట్లాడుకోక్ మ పోకపోతే మాత్రం ఊరు గాని ఊరు వచ్చిన లా లాస్ట్ వీక్ అంతా మనకి లీవ్ కద్ దా ఇట్లా చెప్పోచ్చు ఇంకా హాలిడేస్ ఉన్నాయి హాలిడేస్ ఇచ్చినారు మేము పర్మిషన్ అడిగినాం ఇంటికెళ్ళు అని చెప్పచ్చు కదా నేనే ఏమనుకున్నా వాడు పెట్టలేదేమో ఎవరనా పెట్టినారేమోలే అని అనుకున్నా నేను ఇప్పుడు ఎవరన్నా పెట్టి వాడు నాకు చెప్పకపోతే నేను అంత ఫీల్ అయ్యేదాన్ని కాదు
ఓకే నేను ఇంకా నీకు తినబుద్ధి కావట్లేదేమో అనుకున్నా
నేను చా నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినా నాకు అట్లా చెప్తానే ఆ పిల్ల ఏం చేస్తాంలే
బాగుండే వాళ్ళందరు బాగున్నారు మనమే
నాది ఇంకా గోరం చెప్పుకుంటె
నాది నేను చెప్పుకోవట్లేదు కాబట్టి నీకు తెలియ ట్లేదు నాది కూడా అలాగే ఉంది
అంటే మాలా ఏం కో
గజర్ రెపరెపలడుతుంది నాది ఉందామా ఊడ్ పోదామా అన్నట్టు
ఏం కాదు లే స్ట్రాంగ్ ఉండు
నేను స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టే అది ఇడి వరకు వచ్చింది
ఏంది మీ ఫ్రెండ్ నవ్వుకుంటంది
వాళ్ళ ఆయనతో చాట్ చేస్తున్నటుంది ఆ
ఏంది గ్రూప్లో ఏందో వచ్చింది వాయిస్ మెసేజ్స్
చూర్లా నేను
సియార్ బెట్
ఆ సేమ్ అయిపోయింది వాడు ఇంకా సిఆర్ అనమాకు నువ్వు
సియారు
ఆ బొక్కలో సియర్
బొక్కలో జిఆర్
బెస్ట్ జిఆర్
లేదం లేదు అన్నారు నాకు ఫార్టీ ఫైవ్ మ ఫార్టీ ఫైవ్ మం మంచిగా చెప్పింది ఏ జిఆర్ ఇట్లా లేదు
రెస్పాన్సిబుల్ తీసుకోలేదని అర్థం అది నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావని అర్థం అక్కడ నువ్వు కూడా అందరు జయర్ లాగా ఉంటే ఫెర్వెల్ షెడ్ కేళ్ళి ఉంటది
అయినా కూడా వాళ్ళకి మనం ఏం చేయలేదు అ
నిజంగా ఇప్పుడు రిగ్రెట్ అయిటున్నచ్చి ఇది వీళ్ళకి ఎందుకు ఫేర్వ లో హెల్ప్ చేసానా అని
ఏం కాదులే వాళ్ళకి కాదు నాకు చేసినా అనుకో
ఉ ఊరికనే బెనిఫిట్ గా తీసుకుంటున్నారు ఫ్రెండ్షిప్ ని నాకు అర్ధం కావట్లేదు ఇప్పుడు ఆ పిల్ల అయిన సరే ఫ్రెండ్షిప్ అడ్డు బేట్టుకోని కదా అన్నిసార్లు డబ్బులు అడుగుతా ఉంది
ఎవరు ఉ అవునవును
మనం ఫ్రెండ్షిప్ అంటే ఉండాలి మరి ఓన్లీ అడ్వాంటేజ్ కోసం ఫ్రెండ్షిప్ చేయకూడదు తప్పు ఆపిలు చేసేది అసలు మన దగ్గర డబ్బులు ఉన్నాయా కలవాలి లేవ కలవకూడదు మరి ఏంది అవత లోల అంత మందిని అడిగి అడిగి పోవడం అవసరమా షేర్ చేసుకునే వాటికి మాత్రం మిగిలిన ఫ్రెండ్స్ కావాలి డబ్బులు అడిగేకి లక్కీ లక్కీ లక్కీ అని
హ
నేను చెప్తనే ఉన్నా ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్నాను వాళు ఏమైనా ఖర్చులుకు తీసుకోని నువ్వు కాలేజ్ కి వెళ్ళేటప్పుడు ఇస్తారు అంటారు పేరెంట్స్ అట్లా లేకుండా ఇన్నిసార్లు అడిగిపిచ్చుకునిండు నాడబ్బు డబ్బులు నేను ఇచ్చి తీసుకునే గూడా అడుక్కునే లావుంది అయినా అంత పిచ్చిదాన్ని కదా నేను అంత నమ్మి రెండు వేలు ఎట్లా ఇచ్చాను
యియ్యడం తప్పు గాదు ఆ పిల్ల చెప్పింది గద ఇంత టైం కంత తెచ్చేస్త తా అని ఆ పిల్ల ఇచ్చేస్తాని నమ్మకంతోనే గదా ఇచ్చిండేది
వన్ అవర్ లో ఇస్తా అంటే నువ్వు అంత ఇబ్బంది పడొద్దు నేను ఇలా త్రీకి స్టార్ట్ అవుతాను త్రీ లోపు వెయ్యి అన్న పొద్దున త్రీ కాస్త సిక్స్ అయింది సెవెన్ అయింది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ గూడా అయిపోయింది
నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ యేసిందా
ఈవినింగ్ యేసింది ఆ లోపు నేను నాలుగైదు సార్లు మెసేజ్ జేస్తే రిప్లైలు గూడా ఈలే మెసేజ్లకి ఆహా అంత సేపు హాఫ్ డే రిప్లై ఇవ్వలేదని నేను చూసి నేను నువ్వు అడగానే ఇచ్చాను గదా నువ్వెందుకు ఇలా చేసావు అన్న దానికి మాత్రం వెంటనే నెక్స్ట్ డే కి రిప్లై ఇచ్చేసింది అలా కాదు రా కుదరలేదు ట్రై చేశాను అని
ఉం
అంటే అవసరానికే లక్కి ఆ అవసరం వస్తేనే లక్కి ఆయన నా చిన్న లేకపోతే అసలు మనుషులు గూడా గుర్తుండరు వాళ్ళే నాకేం జేశారని నేను ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళ నాకేదన్నా మెంటల్ గా హెల్ప్ చేసారా ఫిజికల్ గా హెల్ప్ ఇప్పుడు నేను వాళ్ళు అడగగానే నాకాడుందమ్మా వెయ్యిరూపాయలు అని ఇచ్చేసేకి
ఎవరికైనా ఎందుకు ఇస్తాం మనం క్లోజ్ గున్నవాళ్ళకి మంచిగుండె వాళ్ళకి ఏంది వీళ్ళు ఎప్పుడు అమ్మాయిలను చూడలేదా ఏంది నాకైతే బీ నిజంగా అంటే ఎ మరీ ఘోరంగా ఇప్పుడు ఒక్కరుంటే ఇప్పుడు ఎవ్వరు లేకుండా ఒక్కరుంటే పరిస్థితి ఏంది
ఇంక అంతే అస్సామే
అమ్మ ఆ
ఈలెవరాబ్బ నా పక్కకే తిప్పి పెట్టున్నారు ఓ అని దీంట్లో జూసుకున్నా
హహహ అందగత్తె చూసుకో
మందగత్తె
నిన్నకన్నా ఈరోజు డే ప్రొడక్టివ్ గా జరిగింది గదా
అవును బాగా జేసినాం ఈరోజు మనం బాగా జరిగింది ఆ తిననికిపోయినం మచ్చు
లేటుగా లేసామంటే అలాగే ఉంటది బాడీ
అంతే నేన యితే ఒక్కొక్కసారి ఈవినింగ్ ఈవినింగ్ నైట్ డైరెక్ట్ నైట్ బ్రష్ చేసేదాన్ని ఈడ కాలేజ్లో ఉం
ఇంగేం మీ అటు యెళ్తావా ఇంటర్న్ షిప్ కి
పోదాం పోటోస్ తీసుకున్నాం ఈ రోజు
వెళ్ళిరా నీ బెస్టీస్ వస్తారు కదా నీ బెస్టీస్
ఏంది అంటావ్ మనకు ఫోటోస్ కావాలి వాళ్ళతో సంబంధం లేదు ఈ రోజు మనం
నీ బెస్టీస్ తో తీసుకో నీబెస్టీ తీస్తది నీబెస్టీ హెల్ప్ చేస్త న్నావ్ కాదా ఇంకెందుకు పర్లేదులే రేపు యెల్లేసి ఎల్లుండి వచ్చెయ్
లేదు రా పోదాం ఇంగ ఈవీకే గదా ఫొటోస్ తీసుకుందాం మంచిగా ఈ టోటల్గా నా దగ్గర మూడు ఉన్నాయి ఇంకా నాలుగు తీసుకుంటే చాలు
రెండు జతం తెచ్చుకో రేపు గొమ్మున ఫోట కింద యాడో డేట్ మార్తా దాన్ని ఎవరు చూస్తారు
మారదు
చె ఇప్పుడు ఈ రోజు ఒక ఫోటో తీసుకున్నాం రేపు ఒక ఫోటో తీసుకున్నాం డేట్ మారుతది కదా
డేట్ మారుతుంది ఇప్పుడు రేపు రెండు రెండు డ్రెస్సులు చేంజ్ చేస్తుకుందిను కాటి డేట్ మారదు
డేట్ లేకపోయిన నార్మల్ కమెరాల తిదాము అడిగితే అప్పుడు జిపిఎస్ రాలేదు నార్మల్ కమెరా తీసాము అది ఈ రోజుదే అని చెప్పి ఇంకొక లాస్ట్ వీక్ లో ఏదో ఒక రోజు కి అది అంటిచేదం
నువ్వు రా రేపు అడగాల గట్టిగా నా చల్లి నాకు బాగా మోటివేషన్ ఇచ్చింది
రేపు నేను నోరు తెరిచి నీకు సాక్షి సమాధానం చెప్పాలంటే నువ్వు ముందు